హలో హలో ఆ చెప్పండి
బావున్నారమ్మా
ఆ బాగున్న మీరు బాగున్నారా
ఆ బాగున్నాం బా ఏ బాగున్నాను బాగు బాగున్నామ్మా అయిందండి ఇప్పుడు చేసా జస్ట్ ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి
ఏం కూర చేసారు
టమోటో పప్పు వంకాయ
ఆహా ఏం చేస్తున్నారు పిల్లలు బానే సవుతున్నారు
ఆ చదువుతున్నారమ్మా పిల్లలు పిల్లలు చిన్నప్పటి నుండే తిన్నమండి
హ
తిన్నాను పిల్లలకి కొంచెము స్కూల్ కేళ్ళొచ్చారు కదా
పండుకున్నారా భోజనం చేసి అంటే రేపు స్కోన్ ఉంది కదా
అవును ఇప్పటి వరకు ఇప్పటి వరకు హోం వర్క్ అవి ఉండే కదా
ఆ
కంప్లీట్ చేయించా ఉమ్ పిల్లలకి చిన్నప్పటి నుండే మనం కొంచెం చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ చూపెడితే వాళ్ళకి మంచి లక్ ఆ
అవును ఇప్పుటి నుంచే మనం చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళు పెద్దగైనంక సవుతారు
ఆ అదే కదా పిల్లలకి ఫస్ట్టు విద్య అది ఒక పునాది లాంటిది ఇల్లుకు పునాది ఎంత ముఖ్యమొ చిన్నప్పటి నుండి వాళ్ళకి విద్య ఒక పునాది ఇలాంటిది ఒక ఇల్లు కు పునాది ఎంత గుర్తింపిస్తుందో వాళ్ళు చిన్న తనంలో నేర్చుకున్న విద్య ఎంతో ఉపయోగకరంగా ఉంటది కదా
ంది ఏం లేదు
ఆ ఏమి లేదు చదువు లేంది ఏమిీ లేదు అసలు చదువు ఈ రోజుల్లో ఎవరు దొంగలించలేని విద్య అదిి
అవునండి చదువు ప్రతి మనిషికి ఉండాలి ఇప్పుడు మనం బయటికేళ్ళినా ఏది అడిగినా చదువుందా అని అడుగుతారు జాబ్లకి
అవునవును ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి బ్రతకగలగాలి అంటే వాళ్ళకు ముఖ్యంగా చదువు వాళ్ళు నేర్చుకున్న విద్యే వాళ్ళలకు జీవితాంతము ఒక పునాది లాంటిది ఆ ఉంటుంది అది ఎవరు దొంగలించలేనింది అన్నట్టు దొంగలు కూడా మన దగ్గరికెళ్ళి తీసుకపోని వస్తువు ఏదైన్ ఉన్నది అంటే ఒక చదువు మాత్రమే
మనకి ఒక చదువు మనకు ఒక తెలివి ఆ ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎట్లా మేదలాలే ఒక చ అన్నిీ నేర్పుతది
అవునవును
అ
చదువు వల్లనే మంచి నడవడిక మంచి శిక్షణ మంచి బుద్ధులు ఇవన్నీ నేర్పేదే మన మనం నేర్చుకునే చదువు వల్ల
ఆ మనం చదువు ఇంకా మనకి చదువుతూనే ఆటల పోటీలు అవి కూడా చూపాలే కని కొంచెం చదువు మీద ఇంకె కో ఫోకస్ పెడ్తే చ అటు ఆరోగ్యంగా బాగుంటరు ఇట్ త్ చదువుకుంటూ ఇటు బాగుంటారు
అవునవును పిల్లలు చదువుకోవాలంటే ఫస్టు తల్లిదండ్రుల దగ్గర మంచి నడవడిక ఉంటే వాళ్ళు అబ్బా తల్లిదండ మా అమ్మ నాన్న ఇంత కష్టపడ్డారు మనం వాళ్ళను మంచిగా చూడాలి అంటే మనం చదువుకోవాలే మా అమ్మ నాన్న కష్టపడ్ టు మేము కష్టపడద్దు అనేది వాళ్ళ గుర్తింపు ఒకటి కలిగి ఉండాలే అందుకే మనం తల్లిదండ్రుల కూడా వాళ్ళను ఒక క్రమశిక్షణలో పెంచాలన్నట్టు ఇప్పుడు ఏదనా ఇప్పుడు చెప్పినప్పుడు శివాజీ గురించి చెప్తాము శివాజీ ఎప్పుడు తల్లి పట్ల ఎంత ఇచ్చే చ్చిండు ఆయన ఎట్లా మంచి నడవడిక నేర్చుకున్నాడు అట్లాంటి మంచి లక్షణాలు మంచి క కతలు పిల్లలకు నేర్పిస్తే ఆ వాటి ద్వారా కూడా వాళ్ళు ప్రోత్సహిస్తారనటు చదువును
మనము ఎప్పుడు చదువు ఇంత పెద్దది అని చెప్పకుండా చదువు చదివితే మంచిగా అంటే చదువు ఇట్లా అని చెప్తే వాళ్ళు కూడా ఓహో అనుకొని చదువుతారు చదువు చదువు అని వాళ్ళని కూడా మనం ఎక్కువ చేస్తే
అంటే వాళ్ళకు ఎట్లా నేర్పాలి చదువు ఒక భారం కావ్
హ్మ
చదువు ఒక ఉత్సాహాన్ని ఇచ్చేటట్టు చదివించాలి అబ్బా మా అమ్మ వచ్చిందిరా చదివిపిచ్చింది ఏదో పెద్ద తల నొప్పి అనకుండా వాళ్ళు అబ్బా నేను చదువుకుంటే బాగుంటా నేను అంటే చదువు పట్ల మనం వాళ్ళ కి కొద్దిగా టెక్నికల్ గా మనం ఏమన్నా చెప్పినాం అనుకో కొన్ని విషయాలు బా మా అమ్మ చెప్పిన విషయం ము్యాలు చూస్తే మనం కూడా నేర్చుకోవాలి వాళ్ళు ప వా వాడు కలెక్ట్ ర్ అయిండు అంటే మనము అతను ఎంత కష్టపడ్డాడు వాళ్ళ అమ్మ ఎంత నేర్పించింది ఆ అట్లా మనం ఆ స్థాయిలో ఉండాలి అంటే మనం మా అమ్మ చెప్పిన మాటలు వినాలి పిల్లలకు కూడా కొన్ని తల్లిదండ్రులు చెప్
మనము కూడా పిల్లలతో మంచిగా కలిసిమెలిసి ఉండ ఉండాలి ఒక ఫ్రెండ్ లాగా హ్మ్ ఆన్ లుంటే వాళ్ళు కూడా చదువుకుంటాను
హ్మ ఇప్పుడు చదువు చదువు వల్ల ఎన్నో జాబ్స్ వస్తాయి వాళ్ళ భవిష్యత్తు బాగుంటు ఉంది మళ్ళా వాళ్ళ వాళ్ళ మ్యారేజ్ అయినాక వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య పిల్లలు ఎంతో వృద్ధిలోకి వస్తారు మళ్ళా వాళ్ళు కూడా వాళ్ళ తల్లి అమ్మమ్ మా అమ్మ నాన్నను మా మేము చదువుకొని జాబ్ వచ్చింది మా అమ్మ నాన్నని చూడాలి అన్న ఆసక్తి కూడా వాళ్ళకు పెరుగుతది
అవును
హ్మ్
ఇప్పుడు ఎటు వెళ్ళినా ఇప్పటి కాలంలో అయితే ఫాష్ స్ట టెన్త్ ఇంటరు అవే అడుగుతున్నారు
అవును ఏ జాబుకో ఏం చదువుకున్నావ అమ్మా ఏం చేసినావు ఏమన్నా చదువుందా ఇదే అడుగుతున్నారు చదువుకున్న ప్రాముఖ్యత ఇక దేనికి లేదు కాబట్టి మనం తల్లిదండ్రులము ఎంత కష్టపడ్డం అన్నది కాదు మన పిల్లలు ఎంత వృత్తి లోకి రావాలన్నది వాళ్ళను అట్లా ఆ విధంగా నేర్పించాలి హ్మ్ ఇంకమ్మా తిన్నార పిల్లలు ఏం చేస్తాండ్రు
పిల్లలు తిన్నారు పండుకున్నారు
అయిపోయిందా హోం వర్క్ అంతా అయిపోయిందా
ఆ అయిపోయింది
ఆ మా పిల్లలు ఇంకా చదువుకుంటున్రు టెన్త్ క్లాస్ కదా అదే ఎల్లుండి నుండి టెన్త్ ఎగ్జామ్స్
హ్మ
కాసేపు వాళ్ళను రాగానే అక్కడ స్కూల్లో ఒత్తిడి చేసినట్డు చేయకుండా పిల్లలు రాగానే మనం ఏం చేయాలి కాసేపు రిలీఫ్ అయ్యే తట్టు వాళ్ళని చూడాలి
రిలాక్స్గా వదిలి పెట్టి మళ్ళ ఒక టూ అవర్స్ కి చదువుకోమనాలి
అప్పుడు వల్ల భోజనం అది ఇది అయినాక కాసేపు వాళ్ళతోటి మంచి కబుర్లు చెప్పిన తర్వాత నానా వెళ్ళి చదువుకో టెన్త్ ఎగ్జామ్స్ కదా అని కొంచెం మనం బుజ్జగిం చే టైప్ లో చెప్పినావ్ అనుకో అబ్బా చదువుకోవాలి వెళ్ళి అని చదువుకు చదువుకుంట్రు వాళ్ళు కూడా మ్మ్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం సేపు చదువుకుంటాన్రు ఇంకా ఆ ఇప్పుడు రేపు ఇంటర్ అయిపోతుందమ్మా రేపు పదహారు నుండో మరి పదిహేను నుం డో అన్నారు మా పిల్లలు అందుకే అమ్మ టెన్త్ ఎగ్జామ్స్ కదా కొసేపు చదువుకుంటా అంటే చదువుకోమ్మని చెప్పా హ్మ్
హెన్ అంటే ఉన్ న్ రెగ్యులర్ ఉన్నాయా లేకుంటే గ్యాప్స్ ఉన్నాయా ఎగ్జామ్స్ కి
అంటే ఆ టూ డేసు పండగలు వస్తే త్రీ డేస్ వచ్చింది ఒక్కొక్క ఎగ్జామ్ కి లేకుంటే వన్ బై వన్ డే బై వన్ డే అట్ల ఉన్నాయి ఉన్నాయ్ మ్మ్
కాదు మీరు తిన్నారా
ఆ తిన్నామమ్మ పిల్లలకి బెట్టి నేను కూడా తినేసిన పిల్లల్ని హోం వర్క్ చేసిండ్రు చిన్న పాప ఎయితు చదువుకుంటాంది పెద్ద బాబు కూడా చదువుకుంటుడు
ఉమ్ మరి మీరేం చేస్సరు
నేనా అమ్ అ నేను అంగన్వాడి టీచర్ చేస్తమ్మా
మీక్కూడా మళ్ళీ రేపు డ్యూటీ ఉంది అనుకుంటా,
ఇగ ఇగ నైన్ థర్టీ అమ్మా
ఆహా అటు పిల్లల్ని పంపిచ్చి మీరు వెళ్తారు అనుకుంటా
ఆ పిల్లల్ని పంపియాలి పొద్దున్నే లేవాలి వాళ్ళకి బాక్స్ లంచ్ బా క్స్ రెడీ చేయాలె వాళ్ళకి అంత చేసి వాళ్ళకి అన్నీ యూనిఫాం వేసి వాళ్ళని కొంచెం తినబెట్టి వంపిచ్చి మళ్ళీ నేను రెడీ అయి నేను వెళ్ళిపోతా ఉమ్ ఫోర్ థర్టీ రా నైన్ టు ఫోర్ థర్టీ
మీరు అక్కనే భోజనం చేస్తారా లేకుండా ఇంటికి వచ్చి చేసిస్తారా
మీకురా
ఆ మావి ఆహా లేదు
పిల్లలు చిన్నోళ్ళా పెద్దోళ్ళురా చిన్నోళ్ళేనా ఇంకా వాళ్ళ డాడీ ఏమన్నా జాబ్ చేస్తారా
ఆ అంటే డైలీ
డైలీ యా డైలీ వేజ్దా హ్మ్ ఇంకా పిల్లలు ఒక చదువులనే ఉం ఉంటర ఆట పాటలలా లేకుంటే ఇతర
ఆ ఆ మీ పిల్లలు
మా పిల్లలు చదువులో ఉంటారు ఆటలు ఆటలల్లో ఉంటారు అన్నిట్లో ఉంటరు ఇగ వాళ్ళు ఏదన్నా ఇప్పుడు టూర్ లకు వెళ్ళాలన్నా స్కూల్ లో టూర్స్ అవి తీసుకుపోతారు కదా లేకుంటే వాలీబాలు ఇట్లా క్రికెట్టు ఖో అట్లా ఆడు
పిల్లలు గవర్నమెంట్ స్కూల్
ఒక పాపది గవర్నమెంట్ అమ్మ ఒక ఒక పాపదేమో ప్రైవేటు హ్మ్ హ్మ్
ఆ
ఇంకా
ఇంకేం లేదండి
ఉమ్ ఏం కూరగాయలు చేసారు
ఎగ్ టమాట
ఎగ్ టమాటా నా ఉమ్ ఉమ్ ఇంకా సరే అండి ఓకే గుడ్ నైట్ ఎప్పుడన్న మా ఊరికి రండి